ఎవరమ్మా, ఎవరయ్యా!
హలో అక్క బాగున్నవా?
ఆ బాగున్న తమ్మి, మీరెలా ఉండ్రు?
ఆ బాగున్నక్కా.
ఏం చేస్తున్నవయ్యా?
ఏం లేదక్క ఇప్పుడే షాపుకు పోయిన ఇప్పుడే షాప్ తీశిండు అన్నా ఇగ
మ్ అన్నం దిని పోయినవా తమ్మి
ఆ తిన్న అకా ఏం కూరగాయల్ చేసింది ఆ దోండకాయ్ ఉన్న ఆ దోండకాయ మ్ మీర్ తిన్నరా అక్క ఆప్ ఆ పోయిండు స్కూలు పోయిండు.
ఆ నువ్వు బాక్స్ పెట్టక పోయినవా
లేదక మధ్యాహ్నం ఇంటికే ఎళ్తా
ఆ చిన్నోడికి బాక్స్ పెట్టి అంపిన్ర మరీ
ఆ చి ఆ బాక్స్ పెట్టినా తోల్కెళ్ళిండు.
ఆ ఇయాళ ఎండ కూడా బాగుంది తమ్మాయి య్యో ఆ బానే ఉంటద్ తమ్మీ ఫోన్ చేయలేదు ఇంక చేస్తారేమో మరి ముగ్గురు ఫోన్ చేయలేదు. ఇంగ జేస్తారేమో మరి ఆ చేస్తారేమో నేన్ గు డ మందుల్కు పోవాలి ప్రకాశం బజార్ మందులు పోవాలి.
ఈ రోజా?
ఆ ఇప్పుడు పోవాలి మా ఇంట్లో ఉన్న అమ్మాయి వచ్చినానిక ఎవరికన్నా ఒక్ కాల్ చేసీ నావును బోత న మావ్ వచ్చినయి కాబట్టి చేసి ఇంగ మనం బోవాలి. మీ అన్నయ్య కన్న చేయ్యాల అక్క కన్న చేయ్యాల వాళ్ళు ఫోన్లు ఎత్తుతలేరు వాళ్ళతో మాట్లాడిపోతే ఇంగ అట్ నుంచి అటు వస్తారు ఫోన్లో ఉన్నాయి కాబట్టి డబ్బులు నాకు కొట్ట రాకపోతే ఇబ్బంది పడాల ఆడ
అందుకనే వాళ్ళన్ తీస్కొన్ పోవాలి వసుమక్కని తీస్కొని పోవాలి.
ఆ
ఇంటికాడ పొలం కాడ గిట్ల ఎట్టుంది తమ్మీ తాటికాయల్ గిట్ల, కొబ్బరికాయల్ గిట్ల అన్ని చెట్లు వరి పెట్టి న్రా?
ఇంక ఏయలేదక్క ఇ ఇప్పుడా పొలంకాడ ఇగ తుకాలు పోషింరు. అగర్బత్తి ఉంటే తే ఆ పొలంకాడ నారు పోషింరు. నారు పోషినరు ఇంకా నిలబడుత ఇంకొక నిలబడుత నాట్లు వేయడానికి
దరేజపురం కాడ కూడ ఎదో పండుగంటగా తమిందరే అమ్మవార్ పండుగంట
మీకేం చేసురక్క తిన్నారా మరి
తిన్నా తిన్నా తమ్ముడు స్వామి అది ధరేజపురం కాడ పండగ చేస్తున్నంటగా
అవును చేస్తుం ఇరవై ఆ వెళ్దాం అనుకుంటునా అక్క ఇగ నేని నేను మా ఇంట్లో ఉన్నావాలందరిని అడిగి ఎల్ల్దాం అనుకుంటున్నాం ఇరవై ఐదు అంటా
అహ
ఇరవై ఐదుకి ఇగ ఆ రోజు కళ్యాణం అయితదంట
ఇరవై ఐదంటే రేపే కదా
ఆ రేపె ఈ రోజు ఇరవై నాలుగ
ఆ స అవును తమ్మి
ఆ ఇగ రేపైతే ఎల్లాలి ఇరవై ఐదు నాడు వెల్దాం లాస్ట్ ఆరోజే ఇగ
ఆహా అట్ల అయితే పోదాం అయ నాకు కూడా జర చెప్పు
ఆ ఏళ్దాం
అదే పదకొండు గంటల నుంచి పోయినా చాల్లే ఆ స్వామిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అవునోచ్చేదే కదా చిన్నోడు నువ్వు బండి మీద వచ్చినా నేను మా అయిన్ ఇంట్లో ఉన్నమ్మాయి
ఆర ఆటో బుక్ చేస్తే ఎల్లో
అదే అదే ఇంకా తమ్మీ మీ షాప్ లో ఏం జరుగుతుందయ్యా
ఏం లేదు ఇప్పుడే షాప్ కాడిపోయినం ఇయ ఇప్పుడే తీశిండన్నా
అది కొబ్బరి తాళ్లు గిట్లా ఉంటాయ తమ్మి గొబ్బ కొబ్బరి తాళ్లు అవి ఉంటాయా మన షాప్ లో
లేవు ష కొబ్బరి తాళ్ళు లేవు గానీ అయ్ మన వాటర్ పైపులు ప్లంబర్యి టైల్సు ఇగ వాటర్ వాటర్ ట్యాంక్లు అన్ని ఉంటాయి ఇగ
అది చెట్లు కత్తిరిచ్చేది కత్తిర లాంటిది
కటారు ఇల్ళ లేదక్క మన షాప్ లో ఉండదు అది పక్క షాప్ లో ఉంటది అడగాలి
ఆ అడిగి తమ్మి రేపో సాయంత్రమో తెద్దువు ఒకటి
ఆ తెస్త ఉంటదేమో అడుగుతా ఉంటే తీసుకొస్తా
మీ అక్క ఫోన్ చేసిందా తమ్మీ
అ అక్క చేయలే అక్క వెళ్దాక చేసి బిజీగా ఉన్నా అన్నది మళ్ళీ చేస్తా అంటే ఒక పది నిమిషాలు ఆగి ఫోన్ చేదువాకా అన్న అంటే సరే తమ్మీ అన్నది ఇగ ఆమె ఇగ పిల్లల్ని స్కూల్ తోలుకున్నట్టుంది ముగ్గరు పిల్లలాయే ముగ్గురయ్యేసరికి ఇగ వాళ్ళిద్దరు ఒక్కడా ఈనోక్కాడా గావాట్టి మేల్
అన్నాలొండి బాక్సులు పెట్టి పనంత అయ్యేసర్కి ఆంకు పని సరిపోత్ తుంది ఉహు ఆ ఆ చేయ్ లేదయ్యా చాస్సద్దేమని ఎదుర్ జూస్తున్నా చేయ్ లేదు రాపిచ్చిపోయింది అట్లననా చేదుననుకుంటే ఆవా జస్తాలేదు వాళ్ళు ఏ పన్ లో ఉంట్రో గుడ్ నాక్ దేలీదు పది పదకొండు గంట్ల కైతే చాస్తారు ఉంగ్ వసుమక్క బండుకొనుంటాది ఇంగ్ ఆవా వాళ్ళిద్దరు మాట్లాడ్ కుంట్రూ పండుకుంట్రూ ఇగ నాకెప్పుడు జేస్తదో ఇగ అన్నయ్ కూడా ఇయ్యాల్ ఇంగ ఫోన్ జేయలేద్ ఐన్ కోసం గుడ ఎదుర్ చూడాలి
ఆ
ఆవా పిల్లలకు స్కూలున్ ఇప్పుడు స్కూల్ టైం గాబట్ ట్టి రోడ్లు బాగలేవు గుంతలు గుంతలు బండి మీద దిస్కపోవాలమ్మా అనంటుంది ఇంగ బండ్ మీద్
ఆ స్కూలు స్టార్ట్ ఐనాయి ఇప్పుడు ఉంగ స్కూలు స్కూల్ స్టార్ట్ ఐనైగా ఇగ చా బండుందా దిగ
ఆ అంటే ఇబ్బంది ఇబ్బందిగా హ్మ్ ఇంగ్ వాళ్ జేష్ చ్చిందాక నేన్ గాసుక్కు కూచ్చోవాలి ఇయ్యాలా ఫోన్ జేయ్ లేదే ఇయ్యాల్ ఫోన్ జేయ్ లేదని నేం బైపడతా ఉంటా మాకేం బా పర్వలేదులేమ్మని బనే వుండవన్ వాళ్ లంట్రూ
ఆ నా
కోది మాట్లుంటాయా ఇంగ జేయ్ లేదు ఇంగ జేయ్ లేదు పిల్లలెందుకో ఫోన్ అని
ఆ
ఇక్కడ రోడ్ మీనేనా తమ్మి సాప్
ఆ రోడు మీదనే రా రోడు మేనే మన్ సా ఆ రోడ్డు మీద్నే మన సైబ్ మీషారో బంక్ ఎదురుంగ బంక్ కేదురూంగ్ ఉంటది
ఔనా ఏది మా షేన్నబాబాయ్ పీట్రోల్ బంకు కానా ఊహుమ్
ఉమ్
ఊహుమ్ గిరాకీ అది మంచిగా నడుసుద్దా తమీ తమ్మి అది గిరాక్ మంచిగ్ నడుస్తుదా
ఆ మంచిన్నే నడుసాకా మంచిన్నే ఉంటది
ఆహ్మ్ ఎంతమంది వర్కర్లు ఉంట్రయ ఆడా ముగ్గురు ఇంగ పొద్దులచ్చం పనే ఉంటది కూచ్చోడానీక్ గూడ్ ఇంగు ఉండదు
అస్సే ఇగ్ ఒకల్ టైసేయ్యాలి ఒకల్ పైపులేయ్యాలి అదో ఇదుంటాయ్ ఉమ్ నిన్న మొన్న ఆ ఇంకో అబ్బాయి ఓస్తలేడు ఇద్దర్మే ఉన్నాం
ఆ ఆ ఇంగ అంతేతామ్మి ఒక్కడిగ్ పోతే ఇంగ చాస్తనే ఉండాలి
ఉమ్
ఉమ్ హ్మ్ అక్కడ నిన్న రోడ్డు మీద ఏదో ఫంక్షన్ జరిగినట్టు అన్ పీచ్చింది సమ్మి మన్ సాపులోనా పక్క సాపులోనా
అ ఇక్కన్నే ప్లంబర్ లేది మీడింగ్ బెటీరి ఇక్కడ పడి చిన్న మీ చిన్నది మీటింగ్ జరిగింద
ఆహా
మ్ మీ
ఆహా
నిన్న ఈవినింగ్ జరిగింది ఫైవ్ థర్టీకి
ఆ అంటే మీటింగ్ అంటే దేని గురించిా మీకు కూలీలు ఏమనా కూలీలు పైసలు పెంచాలన్నా లేకపోతే ఎట్లా
కాదు అయి ఈ మన ప్లంబర్లకి పైప్ లైన్లు అన్నిీ ఇగ రేటు ఎక్కువ తక్కువ కదా మంచి రేట్ ఇస్తది మీటింగ్ బెటిరన్నట్టు
ఆహా
ఈ పైపూలు సేలింగ్ చేస్తే ఇంత బెనిఫిట్ ఉంటది ఇళ్ళ వాళ్ళకిగిన గ్యార వస్తువులు ప పది పదిహేను సంవత్సరలు గ్యారెంటీ ఉంటదని మీటింగ్ జరిగింది
ఆహా అట్లా అనమాట
మ్
ఆ
అన్నయ్య ఫోన్ చేసిిడా అక్క మరి
ఆ చేయలేత్తామ ఇంగే చేస్తాడేమో మరి ఇంగ ఆయన చేయకపోతే నేనే చేసి మాట్లాడి
మ్
నమన్ బోవాల్ తిన్నడో లేదో కాలు బెనికిందంట కాల్ నుంచే ఫోన్ చేస్తా లేడు ఆ మేడం అది ప్పుటి నుంచో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు పాత నొప్పి కింద పడ్డది కాలు ఇంగ ఆ కాలు మెడం కుడికాలసలు తిరగలేకనే పోతాడు ఆ బట్టలు ఎవరినన్న ఒక మాషినన్న పెట్టి వంద రూపాయలు రెండు వందలు ఇచ్చి మాట్లాడు ఉతికిచ్చుకోయ్య మళ్ళా రాను పోను ఎప్పుడు వెయ్యి రూపాయలు దాకకవాలంటే ఆ పనే చేస్తామ్మ అని అన్ న్నాడు మళ్ళా నాకు ఫోనే చేస్తా లేడు
అ
అదే ఇబ్బంది తమ్మి నా కొడుకు నుంచి
మ్
ఇంకా తమ్మి ఆ పద్దు వాళ్ళ కాడిగి పోఇండా
ఆ పోయి పోతా అన్నది అడ అక్కడ పోయింది వెళ్ళక పోతున్నా అని చెప్పింది
ఆ
పోయిన లే పోయి మాట్లాడుకోని వస్తా అని పోయింది మరి
మ్ హు అదే రజిత ఆ రజిత వాళ్ళు ఏరే ఇళ్ళు ర ి చెప్పిండ్రన్నమాట
ఆహా
కనుక్కొని తినేసి పొమ్మాయి అని అన్న నేను
మ్ హు పోయ్యింది నన్న దింపిరమ్మంటే నీను ర వేరే కాడ దీంపి వచ్చిన
ఆహా
పోయింది మరి అక్కడ వెళ్ళింది గా మరి
అదేలె ఇగ నెబర్ ఉండదు కద ఫోన్ చే సి మేడం నేను బయటనే ఉండ మీరు ఎక్కడ ఉండని అడిగి ఇం అమని పోతుదిలే
మ్ అవును
ఇంకా అట్లా పోతేను ఇంకా పొద్దుగా లేయాలి ఇంక ఒక ఐదు నిమిషాలు ముందు లేస్తే
ఆ మార్నింగ్ ఫైవ్ త ఫైవ్ కి లే ఫైవ్ కి లేస్తే ఫోర్ ఫిఫ్టీ పోర్ తర్టీ కి అట్లా లేస్ ఏం కాదు
ఆ నీకు బియ్యం గట్ జరిగి పెట్టి ఏమైన్నా కూరగాయలు ఉంటే చేసు కొనిపోతే ఎందుకంటే స్కూల్ బాక్స్ పెట్టేది కాబట్టి ఖరాబ్ అవుతుంది నిన్న గిట్ట చేసింది అయితే ఖరాబ్ అయిద్ధి. మూత పెడతాం కాబట్టి బిర్రగా ఆ ఇప్పుడు ఉదయం చేసింది అయితేనేమో ఉం టది కాని నిన్న చేసింది అయితే మూత పెడతాం తమ్మి ఆ కరాబ్ అయి పైసమ్మాయ ఎట్లా తింటాడాడా ఆ ఇంగా నిన్నన్న పెడితేనే పెరుగన్నం పెడితేనే వాడు తినకుండా బాక్స్ బాక్స్ రిటర్న్ తెచ్చిండు.
అవును పెరుగాన్నం తినలేదని ని అన్నాడు అంటుండంట అంటుంటే ఇక సరేలే కానీ అక్క పోన్ చేస్తానుది ఈరోజు
ఆ నాకు చేసింది మాట్లాడినిగ
అవునా
ఆ ఇంతక ముందే మాట్లాడే ఇంక అంతలేక పెట్టేస్తున్న సరికి ఇం మీరు చేసిండ్రు.
అవున
గుళ్లల్లో ఉండ అమ్మాయి ఐదు గంటలకు పోద్ది ఐదు గంటలకు పోయి మళ్ళీ ఏడు అయ్యేసరికి మళ్ళా తిరుకొని పో త్తనే ఉంటది ఎరకలేేస్తుద్దో మళ్ళా ఇద్దరు పిల్లల అమ్మాయికి కూడా
ఏడు గంటల వరకు మళ్ళీ రిటర్న్
ఆ రిటర్న్ అయితది నేన ము ముగ్గేష్ పటుకు కింద దుడుస్తున్న ఏడయేసరికకి మళ్ళీ రిటర్న్య్యి ను చూసి నవ్వుకుంటా పోద్ధి
హ్హ్హ్ హ్ అట్లాంటమ్మాయ్ అమ్మయి అట్ట లేచి పని చేసుకోవాలి ఎప్పుడైనా ఆ తర్వాత మనం ఆడవాళ్ళం ఇంట్లో ఖాళీగా ఉండేదే కాదా తమ్మి
బా ఇంట్రెస్ట్ ఉండాలి పని చేయాలని శ్రద్ద ఉండాలి పని చేయాల కుంటే ఎప్పుడైనా లేవచ్చు. రేపు దివాళిగా ఉంటే గట్ ఉంటది వచ్చినా మావో ఉమ్
నేను వేసుకునే మనిషిలకి, నాకు నేను లేయకుండాగానే ఉండను కరెక్ట్ గా ఐదు కానీ కంటిన్యూ ఐదు అయిందంటే కతం పక్క లేయాల్సిందే.
ఆ
ఇది ఎంగ ఎవరైనా చూస్తే ఈ ముస్లాంఆమె ఎందుకు లేస్తబ్బా ఎరకాడా ఏం పనింది అంకొక్కదానికి కనుకుంట్రు
ఆ ఐది గంటల వరకు లేచి మొత్తం పనంత తీర్పు కొని ఖళీన ప్రశాంతంగా ఉంటావు
హిహ్హ్ అవును మరి అసలు తెల్లార్లే అలవాటె లేద్ తమ్మీ మల్లా తెల్లారి లేచిన కూడా అబ్బా ఇయాల తెల్లంగా తెల్లారింది కదా అనిపిస్తది ఆ ఇంకా తమ్మి
ఇంకేముందక్క ఈ షాప్లకి ఇప్పుడే మా బాబా అంటానుకో చ్చిండు
ఆ
ఇంగే ఆయన ఇంకో అబ్బాయి రాలేదు ఇద్దరమయినం
ఆ మీ తమ్ముళ్ళ ఫోన్లు చేస్తుండ్రా తమ్మీ చేసిండ్రా మీ తమ్ముళ్ ఉండగా
ఆ చేసేం మొన్న మాట్లాడింది వాళ్ళు ఇబ్బంది ఉందంట ప్రాబ్లంలా ఇగ వాళ్ళు పోతున్నామంటే సారే లే అని జెప్